హలో
హలో
ఆ హలో ఆ చెప్పండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నం
ఈవేళ ఏ టాపిక్ గురించి మాట్లాడదాం
ఇక ఇగ ఫెస్టివల్ వైబ్స్ ఇంకా అవ్వలేదుగా
హ్మ్ ఇంకా అవ్వలేదు అదే సిటీలో ఉంటే ఎలా ఉంటది మన విలేజ్ లో ఉంటే ఎలా ఉంటదో ఒకసారి డిస్కషన్ పెట్టుకున్నావా
హ్మ్ పెట్టుకున్నామ్ అ ఇంకోటి ఆ అంటే సెలెక్షన్స్ లో డిఫరెన్స్ అన్నట్లు
ఆ
అయితే వాటి మాట్లాడుకునే ముందు కొన్ని మాట్లాడుకున్నాము
ఓకే
యాక్చువల్ గా పరాభవ నామ సంవత్సరం అంటే ఆ అవమానం ఓటమి అని వస్తున్నాయి అవునా
అవును
అయితెం ఈ సంవత్సరం అంతా అపజయాలు ఉంటాయని కాదంట క్రోధ కామా క్రోధ లోభం మోహ మదమా్చ్చర్యాలని జయించి ధర్మబద్ధంగా కష్ కష్టపడే వారికి విజయాలను అందిస్తుందని పండితులు చెప్పారంట
ఆ
ఓకే పరాశక్తంటే అమ్ అమ్మవారు హ్మ్ మీరు చెప్పినట్టు అవునా హ్మ్ సో ఒక్కొక్కరు ఒక్కోక్కలాగ చెప్పినారు ఇంకోటి తెలుగు సంవత్సరాల పేర్లకైతే అర్ధం ఒకటే రకంగా ఉండవు అవి విడివిడిగా ఉంటాయంట ఆ ఒకటి విలంబి అంటే సాగదియడము వికారి అం అంటే వికారం కలిగినది శార్వరి అంటే రాత్రి
అవును
శార్వారీ అంటే అమ్మవారు కూడా వస్తది కదా ఐడియా ఉందా
అదా
ప్లవం అంటే తెప్ప దాటించింది అని ఆ శుభం కృత్ అంటే శుభాన్ని చేసు
వాళ్ళిచ్చింది అవును
శోభకృత్ అంటే నును శోభను కలిగించేదంట అలానే క్రోధి అంటే క్రోధాన్ని విశ్వావసు అంటే విశ్వాసానికి
హ్మ్
పరాభవము అంటే లాస్ట్ కి అవమానం అంటే దీనికి మొత్తం ఒక ఒకటే పేరు విలంబి వికారిి సార్వరి ప్లవసుుభకృత్ సోభకృత్ క్రోధ విశ విశ్వానసు పరాభవా అని కదా
అవును
అంత్త పెద్ద పేరుకి అంత చిన్న మీనింగ్ మనకు ఆ ఒక్కటే గుర్తుంది అవమానం అనేది
అవును
అంటే సాగదీసి వికారం కలిగినదిగా రాత్రి దాటించ దినదిగా శుభాన్ని చేసి పెట్టేదిగా శోభను కలిగించేది క్రోధాన్ని కలిగించేది శుభాన్ని శోభను రెండు కలిగించేది చేసి పెట్టేది క్రోధాన్ని కలిగినది విశ్వాసానికి సంబంధించింది కూడా అవునా లాస్ట్ కి అవమానం అంటే ఇన్ని రకాల మీనింగ్ లు ఉన్నాయి దాంతో
హ్మ్
హ్మ్ ఉగాది పచ్చడు అసలు కృ కుచ్చులు ఐడియా ఉందా చెప్పు
షడ్రుచులు అంటాము షడ్రుచులు అంటే ఆరు రుచులు ఆరు రుచులు మన మ చేదు నుంచి మొదలు పెడితే చేదు వగరు పులుపు తీపి ఉప్పు కారం ఆరు అయితే ఇక్కడ వీల్లేంటంటే ఎవరికి తోచింది వాల్లేస్తా ఉంటారు ఉప్పు అంటే ఉప్పు మామూలుగా సాధారణంగా ఉప్పు అనేది ఉప్పు టేస్టే ఉంటది ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు దానికి
అవును
అంటే వగరికి ఆల్టర్నేటివ్ ఇంకేమైనా న్న వేస్తారేమో తెలియదు కానీ మనం అయితే మామిడి పింద పైన తురుము ఉంటుంది కదా తొక్క
హ్మ్
అది వాడతాం మనం ఇంకా పులుపుకి పులుపు ఉప్పుకి చింతపండు వాడతారు కొంతమంది ఏమో తీపికి కొంతమంది బెల్లం వేస్తారు కొంతమంది చెరుకు ముక్కలు వస్తారు కొంతమంది అరటి పండు కొంతమంది పట్ టికి బెల్లం ఇలాగ దానికి ఆల్టర్నేటివ్ వేస్తా ఉంటారు ఇంకా యునీక్ గా అందరుూ ఒకటే చేసేది ఏంటంటే చేతికి వేప పువ్వు మాత్రమే ఎందుకంటే అ మనకి ఈ సీజన్ లో దొరికేది ఫ్రెష్గా వచ్చేది వేప పువ్వులు కాబట్టి సింబాలిక్ ఇంకా అట్లా వస్తాను
అయితే కొంతమంది పండితులుంటా ఎక్కడైతే ఇది వేప పువ్వు దొరకట్లేదో తులసిని వాడమని చెప్తున్నారు
మరి తులసి చేతిగా ఉండదు కదా మనకి
ఆ మరి ఏమో అది అది ఒకటి చెప్పారు ఇంకోటి నాకు తెలిసిన విషయం ఏంటంటే ఉగాది పచ్చడిలో చెడు మనిషి జీవిత తానికి అన్వయం చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు చేద అనేది జీవితంలో బాధలు కష్టాలను తెలిజస్తుంది ఆనందం అంతేగా హ్యాపీ కదా అంటే ఆ ఏమంటారు బ విిల్నెస్ల విజయాన్ని కదా
ఎ
తర్వాత పులుపు ఆ సర్ప్రై చేసు ఓకే ఏమన్నా డ్రీమ్స్ న్యూ డ్రీమ్స్ వాటిని అనుభవాలని తెలుస్తుంది అయితే నాకు ఇంకోటి చిన్నప్పుడు అనమాట ఇప్పుడు మనకి ప్రసాదం లాగా పెడతారు కదా
అవును
పెట్టినాక మనకి సడన్ గా ఏ టేస్ట్ తెలుస్తుందో ఫస్ట్ మనల ఆ ఇయ్యనంతా అలా ఉంటది మరి అంటే మనకు వేసుకోంగాని ఎలాగ ఫస్ట్ స్వీట్ అంటే స్వీట్ రాదు కదా
రాదు అంటే మన నాలుకమీద ఒక్కొక్క పార్టీ లో ఒక్కొక్క ఆ టేస్ట్ ని తీసుకునేది ఉంటదండి సపోజ ఉప్పు టేస్ట్ మనకి టిప్పు మీద తెలిదు కొంత షుగర్ టేస్ట్ గానీ పులుపు టేస్ట్ గాని అన్ని ఒకే ప్లేస్ లో తెలియదు అన్నట్టు
ఆ
మన నాలుక మీదే ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కటి తెలుస్తుదంట మన అది చెప్పలేం కదా ఇప్పుడు మనం నాలుక మ ఏేట ఇస్త తెలుసుంది
ఆ అవును అయితే ఫస్ట్ వేసుకో గాని
అన్నీ కలిసి ఇత అన్నీ అనుభవించ అవును
అవును అయితే ఇప్పుడు మనం టీ తాగుతాం కదా హలో టీ తాగితే ఫస్ట్ ఏ టేస్ట్రు టీ అంతే మనకి ఏ టేస్ట్ తెలుస్తుంది
తీపిదనమే తెలుసు
కదా డైరెక్ట్ తీ పిదేలుస్తుంది గదా మళ్ళా మనము చేదు హలో
ఆ
హలో
ఆ వింటునాను వినబడుతుంది ఆ వింటునాను వినబడుతుంది వినబడుతుంది.
ఆ ఓకే ఓకే తీంతే తగులుతుంది ఇంకోటి నీకొక రెమెడి చెప్పనా
ఆ
నైటు అన్నము తిన్లేదనుకో మిగిలిపోతది అవునా నువ్వేం చెస్తావు పొద్దున
పొద్దున్నే నేన్ తాళింపు ఏసుకోవడము లేకపోతే దానిలో పెరుగు పెట్టుకొని తినడమో చేస్తాము.
ఆ అలా కాకుండా ఇప్పుడు సమ్మర్ కి పనికొచ్చేది నీక్ చెప్తా ఒకే అది నైట్ అన్నం ఎం ఎంత అయితే మిగులుతుందో దాని క్వాంటిటికి తగ్గట్టు ఆ రైస్ మునిగేటట్టు పాలు పోసేసేయ్ వేడి గోరువెచ్చటివి పెరుగు ఎలా తోడ్ పెడతవ్ అలాగా
ఓకే హ్మ్
ఒక మట్టి కుండ ఉంటే ఇంకా మంచిది అది కర్రీస్ వండేది ఇట్లాగా రైస్ వండుకోవడానికి పాత్రలు దొరుకుతయి. కుండలు చేసే వాళ్ళ దగ్గర అవునా సో అది తెచ్చి పెట్టేసుకొని ఆ రైస్ మునిగెంత వరకు ఆ పాలు ఆ ఒక హాఫ్ లీట్రు అయితే హాఫ్ లీట్రు పావు లీట్రు అయితే పావు లీట్రు ఓకేనా
మ్మ్
ఆ ఆ అన్నం ముని గే వరకు వేసేసిన్ తర్వాత పాలు గోరువెచ్చనవి సేమ్ పెరుగు తోడు పెట్నట్టే వేయి ఆ వేసిన తర్వాత మంచి ఫ్రెష్ పెరుగు ఒక టూ, త్రీ స్పూన్లు వేసేసేయ్
హ్మ్
వేసేసిన తర్వాత బాగా కలియ బెట్టేసేయ్
హ్మ్
కలియబెట్టినాక ఒక రెండు మూడు ఆనియన్స్ ఉంటయి కదా కట్ చేసేయ్
హ్మ్
మంచి ముక్కలు ముక్కలు కోసేసి వేసేసేయ్ ఓకే తర్వాత పచ్చిమిర్చి ఉంటయి కదా
పచ్చిమిరపకాయలు హ్మ్
ఇప్పుడు నువ్వు సాంబార్ లోకి ఎలాగ కోస్తావు మిచ్ హ్మ్ మిడిల్ కి కద
నిలువుగా చిలుస్తం
ఆ పూర్తిగా చీలవద్దు ఓకే అరే ఇప్పుడు ఎట్లా అంటే మజ్జిగమిరపకాయ్ మజ్జిగమిర్ పకాయలు ఎలాగా కోసేస్తం ఆ ఘాట్లు పెడతావు కదా మిడిల్ కి పెట్టేసేయ్ మంచిగా అట్లా ఒక రెండు, మూడు వేసేయ్
హ్మ్
వేసేసి అట్లాని మూత పెట్టేసేయ్
మ్మ్
పొద్దుగాల ఇంకా లేవగానే బ్రష్ చెయంగానే ఒకసారి చూసి, సాల్ట్ గల్పేస్కో.
ఉమ్మ్.
ఓక్కె, అదే కప్పుల్లో వేసేసి, తినేయడమే.
ఓకే, ఇది ఫర్మెంటెడ్ రైస్ అంటారు దీన్ని.
ఉమ్మ్ న్యాచురల్. న్యాచురల్ ఉంటుంది, దాంట్లో ఆమ్ ఆ విటమిన్స్ బాగుంటాయి.
అవును సేమ్ ఇదే మేము ఏం చేస్తా అంటే కొర్రతో చేస్తాం కొర్ర నైటే అంటే స్పెషల్గా వండుతాం కొర్రతోటి చేస్తాం ఇట్లా నైటే వండేస్ పెట్ కొని ఒకటికి మూడు కప్పుల నీళ్ళు పోసుకొని మే త్తగా గుజ్జులాగా మరి మొత్ పద్దలాగవ్వదు కొంచెం లిక్విడ్ లిక్విడ్ గానే ఉంటుంది జావ జావగా ఉంటది రైస్ అంతా
అవును
అయితే దానిలో ఇంకా పెరుగు గట్ట ఏం పెట్టాం అప్పుడు నైట్ మొత్తం అలా లీక్ క్కుడ్ లిక్కుడ్ గా ఉండే ఆ రైస్ జావనే అలాగే నైట్ అంతా వదిలేసేస్తే రేపు పొద్దునికి కొంచెం ఫర్మంట్ అయ్యి కొంచెం బుడగులు బుడగలోస్ స్తయి పైన
ఓకే
అందులో అప్పుడు కావాల్సిన వాళ్ళు పెరుగు కలుపుకుంటే పెరుగు లేదంటే ఉత్తిగ తినే వాళ్ళు తిని అందులో ఉల్లిపాయి లేదంటే కొంచెం మన వెల్లుల్లి పయ కారం ఉంటది కదా
మ్
ఏది కార పొళ్ళు వెల్లుల్లిపాయి కారం కొట్టుకుంటాం కదా నోరు చేదుగా ఉన్నప్పుడు ఆ కారం నంచ్చు పెట్టుకోని తింటారు
ఆ
అది కూడా చాలా బాగుంటది
అట్లా పెచ్చుకోవచ్చు నంచుకోవచ్చు ఇంకోొటి చెప్పనా మనకి బాడీలో చెడు కొలెస్ట్రాల్ ఉందనుకో
ఆ
డైలీ ఒక రెండు ఎల్లిపాయలు తొక్క తీసేసి రైస్ మగ్గే టైంలో ఒక ఫైవ్ మినిట్స్ ముందు బంద్ చేస్తాం అనగా
ఆ
అవి తొక్క తీసి అన్నం మీద పెట్టేసేయ్
వేడి వేడి రైస్ల
ఆ దాని లోపల పెట్టేసై పెట్టేసి మూత పెట్టేసేయ్ ఒక ఐదు నిమిషాల్లో మగ్గుతది కదా ఆ అ సో ఇక అది ఉడికిపోతది అన్నంతో పాటు
మ్ మ్
ఫస్ట్ ఒక ముద్దలో అవి పెట్టేసుకొని తినేసేయాలి
ఓకే ఆ ఆ ఫస్ట్ ముద్దలో ఈ రెండు వెల్లుల్లిపాయలు వేసుకొని పెట్టుకొని తినాలి
ఆ ఖచ్చితంగా అది పోతది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్నే కదా హార్ట్ టాకులు ఇవన్నీ వస్తాన్నాయి సో మనకి ఏందంటే ఉమెన్స్ కి ఖచ్చితంగా ఉంటది ఖచ్చితంగా కదాసోకే ఏజ్ వచ్చినా కా కొన్ని కొన్ని ఫామ్ అవుతూ ఉంటాయిన్నమాట్ అట్లాగే చెడుకులు వచ్చిండు ఇలాంటివి సింపుల్ గా చేసుకోవచ్చు
అవును
ఎల్లిపాయ కారం ఐడియా ఉందా
ఆ వెళ్లిపాయ మేము దీంతో ఎండి మిరపకాయలతో పెట్టి చేస్తాం